హలో
హలో మేడం గారు ఎక్కడున్నరండి
నేవన్న వాడుతలే మాన్సమ్మ
ఆ వినపడుతుంది హలో
హలో
విన పడుతుంది
ఆ చెప్పండి వినప
ఎక్కడున్నారండి
మేమా
ఉ
మేము ఇంట్లోనే ఉండామండి
ఇలా కాలేజ్ ఎలా చేస్తుండండి కాలేజ్ పోతుండేమో
అవునండి పీజీ చేస్తున్నా
హాలిడేస్ వచ్చాయా వాళ్ళసి ఎప్పుడు ఉంచండి మరి
ఒక సెమ్ ఉంది సెమ్ ఎగ్జామ్స్ అయిపోయినాక
ఆ
హాలిడేసే అండి
మరి ఎలా రాస్తుండ్ర బాగు రాస్తుండ్రా
ఉ
జాబ్ కొడతారా ఎట్లా మరి మీరు
కొట్టడమే అండి
మరి మరి ప్రిపేర్ అవుతుండ్రా
ఆ అవుతున్నామండి ప్రజెంట్ అయితే మగ్గం వరకు నేర్పిస్తున్నారు నేర్చుకుంటున్నాండి అటు స్టడీ చూసుకుంటూ
మరి మగ్గం వరకు మరి ఇంట్రెస్ట్ ఉందా మరి అండి
ఉందండి ఆల్రెడీ వన్ మంత్ అయిపోతుందండి ఇంకొక టెన్ డేస్ ఉన్నదంతే
ఇడు టెన్ డేస్ లో మరి ఏమైనా సర్టిఫికేట్ ఇస్తారా అండి
ఇస్తారంండి మనం వేసే దాన్ని బట్టి వాళ్ళు చూసి
హ్మ్
ఇస్తారం అంటే మనం వేసినయి ఉంటాయి కదా వట్ మంచిగా నీట్గా వేసిందా ఇలా వేసింద అని చూసి
ఎలా ఉన్నా అని చూసి మార్
ఆ ఇస్తారట అందరికి ఇయరట
మరి మీ బావ గారు ఎక్కడ ఉన్నారండి
మా బావగారు వాల్లూరులో ఉన్నారండి
అత్తగారు ఎలా ఉన్నారండి బాగున్నారా మి అక్కగారు ఉన్నారేమో ఎక్కడో
ఆ.. బాగున్నారు హ్మ్ బాగున్నారండి
మరి మీ బా మీ అక్కకి ఒక అబ్బాయా ఎట్లా
ఉన్నడు కోతి
అంతేన
అంతే
హ్మ్ వాళ్ళ ఆంటీ గారు ఉన్నారాఅండి హైదరాబాద్ పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళిపోయారా
ఏ లేదండి వాళ్ళతోనే ఉంది
వాళ్ళతోనే ఉందా
ఆ ఇక్కడ ఉంది వెళ్తది ఇగ చెకప్కి
ఎప్పుడండి
పె తినిపించెదా అయింది ఎక్కడ తొమ్మిది అయింది ఎనిమిది అయింది
సండే అయిపోయినాక వెళ్తారా అండి
అవునండి నైన్ నైన్ కి నైన్ టెన్ అట్లా
నైన్ టెన్కా ఓహో అప్పుడు అం టే బాగా దూరం అవుతుంది ఇంకా వన్ మంత్ దగ్గర ఉంది
అవునండి
ఇంచు మించు
హ్మ్ వాళ్ళ ఆయనకు మొక్కేది ఉంది ఇది అందుకోసమే అప్పడివరకు ఉండి
హ్మ్ హూ వాళ్ళ అబ్బాయి వస్తాడా అండి పెద్ద అబ్బాయి ఎందరు ముగ్గురు అబ్బాయిలా
ముగ్గురండి
ముగ్గురా ఏం జాబ్ చేస్తారా అండి అందరు ముగ్గురికి
హ్మ్ అందరు జాబ్లె
పెద్దాయనికి ఇట్లా ఫ్యాక్ట్
ఆ ఫ్యాక్టరీ ఉంది సెకండ్ ఆయనకి షోరూమ్ ఉం ది ఇంకొక్క ఆయన ఎస్పిఎం ఉంది అందరు ఫ్యాక్టర్సే అండి హ్మ్ త్రిమూర్తులు అండి
బాగున్నారండి మంచివాళ్ళు ముగ్గురు అంటే అది త్రిమూర్తి బ్రదర్స్ అన్నట్టు ఉన్నారు మీకేమన్న ఆడబిడ్డ ఉన్నాదా అండి వాళ్ళగీనా
లేదండి
లేదా అండి అబ్బ ఆడిబిడ్డ ఉంటే బాగుండండి
అంతేనా అండి లేదు
ఉంటే బాగుండు
అంతేనా ఎందుకండి మీకు ఉన్నారా అండి
మాకు ముగ్గురు ఉన్నారండి ఇద్దరు పెద్దోళ్ళు
హ్మ్
మళ్ళీ రీసెంట్‌లో మొన్న మా ఉన్నారు అట్లా మా చిన్న సిస్టర్ వచ్చది
అవునా అబ్బో
అట్ల ఎప్పటికీ మా ఇంటికే వస్తది ఏళ్తాది
అవునా
హ్మ్ ఈ ట్వంటీనైన్ కి అన్నప్రసన్న ఉన్నది మా సిస్టర్ ది
ఆహా ఎక్కడ టెంపులా
టెంపులే అండి వీలుంటే రాగలుగుతారా మీరు చూడండి
త్తామండి
ఎందుకంటే వాళ్ళు వెల్కమ్ చేయకున్న మా సిస్టర్ కోసం మేము వెల్కమ్ చేస్తున్నాం
సరే అండి వస్తాంలే
హ్మ్
వస్తాం వస్తాం ఆరోజు మగ్గం వర్క్ ఏమి ఉండదండి
హ్మ్ హు అదో టెంపుల్ కాబట్టి ఏం అల్డ్వే టెంపుల్ కాబట్టి ఏం అలాంటి బాధ ఉండది
ఉహు
ఇట్లా మొత్తం ఇది షా మాది బ్రాహ్మస్ టైపే ఉంటదండి పప్పుచారు ఇట్లాంటిది అన్ని
ఓకే అండి అట్ల అయితే మాగుడా ఓకే నేన్ మేం నాన్ వెజ్ తినం
ఎందుకంటే మాగుడా నాన్ వెజ్ పడదండి ఎందుకంటే మా సిస్టర్ గిట్లా అని అని అన్న ప్రసంగాన్ని చూసాం మాగుడా మా మటన్ అంటే చికెన్ ఈ నాన్ వెజ్ అంటే బాగా కష్టమవుతుంది
అంతేనా అండి ఎందుకండి మరి
నేను తినలేకపోతున్నాం
తినాలండి
నాకు ఒక డాక్టర్ ఉన్నది ఏం తిననీయది హ్మ్ మాకు డాటర్ ఉన్నది ఆమె ఏం తిననియది
యేదా మీరు అలవాటు చేయాలే ఆమెని
హ్మ్ ఇగ మరి ఒక టూర్ వెళ్దామని ఆలోచిస్తున్నాం అండి మేము ఇగ ఈ మే టో టువల్ కి ఎళ్తున్నాం దర్శనానికి తిరుపతి దర్శనానికి తిరుపతి దర్శనానికి
అవునా ఓహో సింగిలా
సింగిల్ అండి సేవ్ ఒక టెన్ మెంబర్స్ లెవెన్ మెంబర్స్తోని
ఓహో అలానా
సేవకి ఇలెవెన్ మెంబెర్స్తో వెళ్తున్నాం
వెళ్ళిరండి
ఏంటంటే ఒక వీక్
ఉహు
ఎందుకంటే ఇంట్లో ఉండి ఉండి మాకు రిలా బే ఇట్లా కొడుతుంది అంతా బోరు కొడుతుంది అట్లా ఎల్లమంటే ఒక టూర్ ఎలా ఉంట ఎ
ఎన్ని డేస్ అండి టూర్
సెవెన్ డేస్
ఓహో మంచిదే లేండి
అలా వెళ్తామనే ఆలోచిస్తున్నా
ఆహా మంచి ఉంటదండి ప్లేస్ చూసామండి ఇలా మొన్ననే
హు
వెళ్ళామండి ఒక ఫైవ్ మంత్స్ బ్యాకో సిక్స్ మంత్స్ బ్యాకో వెళ్ళినం ఫైవ్ మంత్స్ బ్యాక్ అనుకుంట వెళ్ళినం
ఎందుకంటే అక్కడ ఇగ మనకు రూమ్ రెంట్ గిమ్ రెంట్ ఏ రూమ్ ఏం ఏమి ఉండదు ఇగ వాళ్ళే దర్శనం వాళ్ళు
చూసుకుంటారా
అన్ని చూసుకుంటారు రూమ్ చూసుకుంటారు అన్ని చూసుకుంటారు మనకు ఒక సెవెన్ డేస్ వరకు ఇస్తారు ఒక రోజు దర్శనానికి ఇస్తారు
హు
ఇగ అని చూస్తున్నాం ఇగ ఇగ మళ్ళా మా డాటర్ని ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ తీసుకెళ్తాం
అవునా
స్కూల్ మేము పోయివచ్చినంక ఇగ అన్నిీ చూస్తాం మంచిగా ఆ అప్పుడు ఫ్యామిలీ ఇప్పుడు పోయాటప్ ఇప్పుడు మంచి అన్ని ఎక్కడెక్కడ ఏంది అనేది చూస్తాం ఎలా వెళ్ళాలి ఏంది అనేవన్ని
హుహ్
తర్వాత ఇగ అప్పుడు వెళ్తాం
హు
మా డాటరు మా సిస్టర్ మా సిస్ట్ సరిగా వస్తే సిస్టర్ పాటు వెళ్తాం ఇగ అప్పుడు వెళ్తారాట
హు
ఇగ అప్పుడు సిస్టర్ తోనే వెళ్తే ఇగ మాకు కూడా మా సిస్టర్ తో వెళ్ళినట్టు ఉంటది
ఓహో అలానా అండి
హ్ వెళ్తారట ఇప్పుడు ఫైవ్ అయితే మనకి మీము పోయివచ్చే వరకు ఇలా సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అవుతాది నైన్ మంత్స్ వెళ్తారు నైన్త్ లో అప్పుడు వెళ్తాం ఇగ మా సిస్టర్ తో వెళ్ళినట్టు ఉంటుంది మాకు కూడా
ఓహో ఆమెవెంటి వెంట్రుకల
హ్ వెంట్రుకలు చెవులు గుట్టిచ్చుడు ఇవన్నీ అక్కడే నాట
అవునా ఇంత చిన్న పిల్లకే చెవులా
నైన్త్ మంత్ లో కట్టిస్తారు ఇంకేంది
ఎందుకోండి ఏమన్నా ఫంక్షన్ చేయ్యార ఫంక్షన్ ఏం జయరా
త్తరు నైన్త్ కి ఈ లెవెంత బర్త్డే కి రాయల్ గార్డెన్లో చేస్తారట లేదుగా బర్త్డేలనే కవర్ చేస్తారు
అబ్బో
హ్ అది మేము కూడా అదే ఆలోచిస్తాము ఇగ మా చెల్లెలతో పాటు వెళ్ళవచ్చాని
ఓహో
మేము అది కూడా గేజ్ చేసాం మాలో ఉండగాని దొంగలు మాములను ఇడిచి పెట్టి వెళ్ళిపోయిండ్లండి
ఎందుకండి మిమ్మల్ని పట్టుకపోతే ఖర్చు అయితది అనుకున్నలా
ఖర్చు విషయం కాదు ఇగ వాళ్ళు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు
అవునా మీరు అనలేదా అండి నేను వాస్
మేము చెప్పాము చెప్పినా కూడా వాళ్ళు ఎందింటే ఇగ మనం డబ్బులు లేనోళ్ళమని ఇడిసేసి వెళ్ళిపోయారు మమ్మల్ని
ఇవి అన్ని ఉన్నాయా
ఇగ వాళ్ళు ఎందింటే ఫ్యాక్టరీ ఓనర్స్ ఎస్పిిఎం వర్కర్సు మ ఇలా స్టాఫ్స్
మ జియా నువ్ తిన్పి అవ ఏన్తా నవ్ ఇప్పు తల నొప్పితవ్ న ఎందుకు గు చడు రేపు హాలిడే కదా రేపు నే పారిపోతావా ఏమది మా పనికిక తన్నగాడి మాట్లా
హ
అర తంది
ఎందు కాట
ఎందుకంటే
హ
మా కొడుకి ఫుడ్ పెట్టాలి
ఆహా
ఆ
అట్లా మళ్ళీ లంచ్ చేస్తారా అండి ఇప్పుడు మళ్ళీ ఏమన్నా వీలుంటందా
ఎప్పుడు ఇప్పుడా చపాతి ఎతున్నామండి
చెపా చేసుకుంటా ఉంటారా అండి
లేదండి ఇది స్పీకర్ వస్తలేదు
ఆ అది ఇంకోకోటి
ఇంకోటి ఆయన పట్టిండండి ఒక ట్వంటీ ట్వంటీ మినిట్స్ తర్వాత
ఓకే అండి మళ్ళీ కాల్ చేస్తామండి అండి ఓకే అండి సరే అండి ఓకే